బాగున్నారాండి
బాగున్నామండీ మీరు బాగున్నారా
బాగున్నాం మేడంమ్
తిన్నారండీ
ఆ ఇప్పుడే భోజనం అయిందండీ మీరు భోజనం జేసిల్లా
అ ఏం కూరండి మీదీ
మాది ఇవాళ కాకరకాయ అండీ మీరు జేసిల్లా మీరు జెసిల్ల జెసిల్ల మేడంమ్
చేయలేదండీ
ఇంకా ఏం విశేషాలు మేడమ్
ఏం లేదండి రేపు పండగ కదా ఫెస్టివల్ కదా సెలబ్రేట్ చేసుకుందామని ఆలోచిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయ్యాలి ఏమేమ్ వంటలు చేయాలని ఆలోచిస్తున్నాం
అవునా మేడమ్ మీకు ఏ పండుగ ఇష్టం మేడమ్
ఎక్కువ మాకు ఇష్టమైన పడుగ వచ్చేసి దసరా అండీ
దసరా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు మేడమ్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటరు మేడమ్
దసరా ఏముందండీ ఎట్లాగ తొమ్మిది రోజులు పండగ ఫస్ట్ ఏమో బొడ్డమ్మ ఎస్తరు అమ్ మా వషణాలు మొదటి బతుకమ్మా పేర్చుకొని వెళ్ళీ అందరం కలిసి ఆడుకుంటం స్నేహితులతోని లాస్ట్ తొమ్మిదో రోజేమో పెద్ద బతుకమ్మ చేస్తాం
బతుకమ్మ అంటే పువ్వులతోనేనా తంగేడు పువ్వా
ఆ అన్నీ తంగెడు పూతో సహా అన్ని రకాల పూలతో
సద్దుల బతుకమ్మ మన్ మంచిగా చేస్తారా మేడమ్
ఆ చేస్తాం సార్ బాగా చేస్తాం ఆ రోజు గూడా పిండి వంటలు గూడా చేస్తాం
ఏం చేస్తారు మేడమ్ పిండి వంటలు
సత్తులూ సత్తులు చేస్తాం తొమ్మిది రకాల సత్తులు మొక్కజొన్న సత్తు పుట్నాల సత్తు బియ్య పిండి పల్లీల లడ్డు నువ్వులడ్లు పెసర లడ్డులు
దసర్ రోజు దసర్ రోజు జమ్మి జమ్మి కాడికి పోతరా మేడమ్
ఆ వెళ్తామండీ దసరా రోజు ద జమ్మి చెట్టు కింద
ఆ
జ జమ్మి చెట్టు దసరా ఆ రోజు దసరా రోజు పొద్దున్నే కనకదుర్గమ్మ గుడికి వెళ్లి టెంపుల్ కి వెళ్లి కొబరి కాయలు కొట్టేసి ఇంట్లో బబ్బ బరగాయలు వేసుకొని చికెన్ మటన్ అవన్నీ తిన్నాక ఈవినింగ్ టైమ్ లో స్నానాలు తీసి మళ్ళా జమ్మి చెట్టుగా వెళ్తాం మా ఊర్లో ఎలా ఉంటుందంటే జమ్మి చెట్టు తీసుకొచ్చి ఒక కొమ్ము ఉంటుంది కుమ్మ తీసుకొచ్చి మా రామాలయం టెంపుల్ని జమ్మ చెట్టుని ఇలా పె నిల్చోవ పెడుతార మేట
అలానా మేడం
నీల్‌చోపెట్టి ధనికి అన్ని పూజలు చెసినా థర్వత మనకి ఎమ్మాన్నా కోరికలు ఉంటె ఉంటే ఒక చెట్టు పద వ్రాయాలి
అవునా మేడం రామాలయం రామాలయం టెంపుల్ మీ ఇంటి దగ్గరేనా మేడం
ఆ మాకు దగ్గర్లో ఉంటుంది ఆ వెళ్తా ఉంటాం అంటే ఈ వీక్లీ వన్ ట్వైస్ వెళ్తూ ఉంటాం ఆ జమ్మి చెట్టు రోజు ఏంటి ప్రధాన్యత ఏంటంటే జమ్మి చెట్టుకున్న విశిష్టత ఏంటంటే రాముడు వనమాసమ కిళ్నా అదే పాంచ పాండవులనా వనమాసం కిళ్తారు కదా
అవును మేడం
వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క గదలు అవన్నీ ఆ జమ్మి చెట్టు మీద వదిలేసి వెళ్త మళ్ళ వనవాసం పూర్త అయినా
మీకు కరెక్ట్ చెప్పను మేడం తమ్మి చెట్టు వనవాసాంనికి వెళ్దు కాబట్టి పాలపిట్టని చూస్తారా మేడం మీరు
సమ్ టైమ్స్ ఎప్పుడో ఒకసారి మా చిన్నప్పుడు అయితే స్కూల్ డేస్ లో మేము కనకదుర్గ టెంపుల్ మాకు వన్ అవర్ టూ కిలోమీటర్స్ దూరం లో మా ఇంటి దగ్గర ఉంటుంది ఆ టైమ్ లో మా చిన్నప్పుడైతే పాలపిట్ట కంపల్సరీ చూస్తాము అది బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట ఆ రోజు అది చూస్తే బాగుంటది
రాఖీ పండుగ ఎలా సెల సెలబ్రేషన్ చేసుకుంటాం మనం
రాకిీ ఫెస్టివల్ అంటే బిఫోర్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ క లేసి మార్నింగ్ రెడీ వేసి సిక్స్ సిక్స్ థర్టీ కలా మా బ్రదర్స్ కి మా ఫాదర్ కి రాఖ కట్టిస్తాం ఆఫ్టర్ మా కాజీ మా పెద్ద నాన్న కొడుకులు కాగాని మా బాబా పిల్లలు కాగాని రాకలిగా ఆడుతున్న అనమాట
అవునా రాకిల్ ఎంత కాస్ట్లీగా ఉంట మేడం
ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ బిలో హండ్రెడ్ ఈ నాన్నగారికి చెళ్తే పూల పూల రాఖీళ్లుంటాయి కదా పెద్దయ అట్లా
పడుగ పండుగ సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటారు రాకి
మా అమ్మయి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా మాకు సైమ్య చేస్తుది ఉపలబ్ధం ఇస్తుంది ఇక ఎక్కువ మాదే మా బ్రదర్స్ మా వదనలు మా వాల్లుళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ ఒకసారి కేజీ లడ్డు ప్రిపేర్ చేసి పెడుతుంది మా మమ్మీ
ఏన్ లడ్డ ఏం లడ్డ అండి బూందు లడ్డ
పెడుతుంది
ఆ పండడుగ సే పిండి వంటల చేయదా
ఇ పిండి వంటాలంటడి లడ్డూలు ఆ తర్వాత ఇయ సేమ్య ఆ రోజు సేమ్య పూర్ణాలయంమనంత చేసుకుంటాం
ఉగాది సెలబ్రేషన్ ఎట్లా చేస్తారు ఉగాది ఉంది కదా పండుగ
ఆ ఉగాది పెద్ద పడుగ అండి
ఆ ఉగాది
అదే మన మన తెలుగు తెలుగు క సంప్రదాయం ప్రకారం మన కొత్త సంస్క
నూత నూతన సంవత్సరం తెలుగు వాళ్ళలకు కొత్త సంవత్సరం అంట ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు
మా ఇంటి దగ్గర అయితే ఎర్లీ మార్నింగ్ లేసి ఆ అమ్మ నాన్న వాళ్ళు దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడుతారు దే నైవేద్యాలు చేసూడు అన్నీ చేస్తార్ పెడతారు అన్నమాట
అవునా మేడం అంటే మీరు ఉగాది పచ్చడి మీరు చేయరా మేడం
ఉగాది పచ్చడి మార్నింగే చేసి పెడతా ఉగాది పచ్చడ పూర్ణాలు
ఊ
పరమన్నాలు ఉగాది పచ్చడి వచ్చేసరికి షడ్రుచులు రుచుల సమ్మేళనం అంటే చేదు ఒగర తీపి పులుపు అన్నీ ఉంటై ఆరు రకాలు
ఆరు రకాల రుచులు
ఆరుచులతోనే ఉగాది పచ్చడి అంటే జీవితంలో కూడా కష్ట చుఖాలు అనేది అట్లనే ఉంటాయిన్నమాట ఈ ఆరు రుచులకు తగ్గట్లు ఒక రోజు సుఖ సంతోలత ఉంటాం ఒక సారి బాధతో
మీరు పురోహితుని దగ్గరకి వెళ్ళారా మేడం
ఆ వెళ్తాంమండి
పంచాంగం గిట్ల చూయించుకోరా
చూయించుకుంటాం చూయించుకుంటాం
సంవత్సరం పంచాంగం చూయించుకుంటరుగా అయ్యగారుతో
ఆ మాకు దగ్గరలో ఉన్న అయ్యగారు తాతయ్య ఉంటారు మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర ఆ తాత గారికి ఫోన్ చేసి కాల్ చేసి అడిగితే ఆ తాత పంచాంగం చెప్తారానమాట ఎలా ఉంది ఏం మన ఆ సంవత్సరం అంతా ఎట్లా ఉంది రాజ పూజ ఏట్
ఉ ఉగాది ప ఉగాది పండుగకు మామిడికాయ పచ్చర్ల వేస్తారా మేడం మీరు మామిడికాయ చింత బెల్లం చింతపండు ఆ షర్ట్ రుచులు అన్న చెప్పిడ్రు కదా
ఆ మామిడికాయ మామిడికాయ కొత్త చింతపండు బెల్లము వేప పువ్వు మీరియాలు ఉప్పు ఇవన్నీ కలిపి చేస్తారన్నమాట
ఇంట్లో అందరు తాగుతారా మేడమ్ పిల్లల కాంచేలి
ఆ అందరు తాగుతారండీ ఒక కొంచెం వెరైటీగా ట్రేడిష్ నల్ గా చేయాలంటే కొంచెం దాంట్లో అరటి పన్ను చిన్న చిన్న ముక్కలు కోసి కూడా చేయొచ్చు
ఇంకా ఏ పండుగ ఇష్టం మేడం వినాయక చవితి చేయరా మీరు
వినాయక చవితి కూడా చేస్తాం అండి తొమ్మిది రోజులు చేస్తాం ఇంట్లోనే దేవుని తెచ్చుకొని పెట్ కుంటాం అన్నమాట ఒక చిన్న వినాయకుని తెచ్చి ఆ నవరాత్రులు చేస్త మ్ అండి ఒక ఫైవ్ డేస్ అయినా కంపల్సరీ నీస్ట్గా దేవుని ఇంట్లోనే పెట్
ఫైవ్ డేస్ కాదు మేడం తొమ్మిది రోజులు పూజలు చేయాలి కదా
తొమ్మిది రోజులు చేస్తామండి కుదిరితే మా ఇంట్లో తెచ్చుకొని దేవుని పెట్టుకుంటాం మేము చిన్న విగ్రహం
ఏది గణేష్నిక అదే తర్వాత నిమర్జనం చేస్ స్తారా మేడమ్ మీరు ఎన్ని రోజులకి నిమర్జనం చేస్తారు
ఆ సార్
ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తారు మేడం మీరు
ఒక్కొక్కసారి ఏమో త్రీ డేస్ కి ఒక్కొక్కసారేమో ఫైవ్ డేస్ కి చేస్తాం అన్నమాట
అలా మీకు నచ్చిన పడుగ దసరా మేడం
ఆ దసరా అండి దశరా వినాయక చౌ వినాయక చౌ
అవునును మేడం
దీపాలు కూడా ఇష్ట ఇష్టమే దీపావళి సంక్రాంతి అన్ని పనులలు బాగా చేస్తా
ట్కిళ్తార మేడంమ్
ఆ ఒక్కొక్కసారి అమ్మవారి ఇంటికి వెళ్తాం ఒక్కొక్కసారి అత్తగారింటికానే ఉంటాం
సంక్రాంత సంక్రాంతికి ముగ్గుల పోటీ సెలబ్రేషన్ పోతారా మీరు
ఆ వెళ్తామండి సంక్రాంతికి
ఆహా ముగ్గులు ఆ పిండి వంటలు చేస్తారా సంక్రాంతి
ఆ సంక్రాంతికి పిండి వంటలు చేస్తాం సకినాలు అరిసలు కారపూస కట్టగారలు గ్జలు లడ్డూలు అట్లా వెరైటీషన్ చేసుకుంటాం
మేడం
నాకు ఎక్కువ కారపూస ఒకటే ఇష్టం అంది అదే ఇఊరు మరుూలు అడా త
ఆహా అవునా
అఓ
సంక్రాంతి పిండి వంటలు ఎన్ని తీరులో మీరు
ఫైట్ ఆ ఫైట్ ఫైట్ ఫైవ్ టైప్స్
ఫైవ్ టైమ్స్ చేస్తారా
ఫైవ్ టైప్స్ అంటే ఐదు రకాలు చేస్తాం
ఐదు రకాలు హోలీ హోలీ ఉంటందా మేడం మీరు చేసుకుంటార హోలీ పండుగలు
హోలీ హోలీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అండి బిఫోర్ మ్యారేజ్ అప్పుడు మేము ఇంట్లో మా వదిన గారు వాళ్ళు అన్నయ్య భార్యలు ఉన్నారు మేము అన్నయ్య అందరం కొంచెం సెలబ్రేషన్ చేసుకుంటం చిన్నప్పుడు ఎక్కువ హఓలీ ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేస్తుంది మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉండట వాళ్ల మా ఫ్రెండ్స్ చిన్న పిల్లలు అన్నమాట అదా
అవునా మేడం అయితే ఆడవాళ్ళు ఎక్కువ వ్రతాలు చేస్తారు కదా లక్ష్మీ పూజలు
అవునండి ఆ చేస్తామండి లక్ష్మీదేవి పూజ శ్రవణమాసం సన్నాయిపోయి ఇష్టం
ఆ అంటే కార్తీక మాసమా సవణ మాసమా
కార్తీక మాసం శ్రావణ మాసం
మీ దగ్గర్లో అంటే మీ ఊరుగాక దగ్గరలో ఏమిలి అయ ఏ టెంపుల్ దగ్గర ఉంది మేడం మీకు
మాకు నియర్ బై శివాలయం ఉంది మళ్ళ రామాలయం టెంపుల్ కూడా ఉందండి
మీర ఎక్కువ ఏ టెంపుల్కి వెళ్తారు
ఎక్కువ రామాలయం టెంపుల్ క వెళ్తాం శివాలయం టెంపుల్ అయి అయితే ఇక మండే టైంలో కానీ ఇక శివరాత్రి టైంలో వెళ్తూ ఉన్నాం
మొ మొన్న రీసెంట్గా శివాలయం పూజలు నవరాత్రులు జరిగినాయి మేడం శివాలయం పూజలు
బాగా జరిగాండి శివాలంటడి
ఆహ మేర ఎల్రా మేడం
ఆ మార్నింగ్ వెళ్లేేసి కొబ్బరికాయలు కొట్టేసి శివ
శివని కళ్యాణం చూసంలా
ఆహ చూసామండి.
అవునా మేడం వచ్చేది శ్రీరామ. నవమి ఉంది కదా వెళ్తారా మేడం రామాలయం‌.
ఆ వెళ్తామండి. రామ్ భక్తురాలని ఎక్కువ మాకు అవునండి దగ్గరే మాకు.
అవు అంటే మీరు ఆంజనేయ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళరా.
రామాలయంలోనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది కదా.
అవునా మేడం.
అవునండి మా రామాలయంలో అన్ని దేవులు ఉన్నాయి వెంకటేశ స్వామి దేవులు ఉన్నా. కృష్ణ శ్రీకృష్ణు వారు రాధాకృష్ణులు ఉన్నారు‌. లక్ష్మీ తిరుపతిమ్మ దేవాలయం ఉంది నవగ్రహాలు ఉన్నాయి. అన్ని దేవుళ్ళు ఉన్నాయి హనుమాన్ టెంపుల్ ముందు వె. రెంజ్ లో గణప గణపతి విగ్రహం ఉంటుంది‌.
ఉమ్.
ఉమ్ అవును.
అంటే మీకు పండగలలో ఒకటి దసరా ఒకటి ఇష్టం.
అవునండి.
ఇంకా దీపావళు ఇష్టమేనా.
ఆ దీపాలి కూడా ఇష్టమేనండి.
ధన్యవాదాలండి మీరు ఫోన్ మాట్లాడినందుకు. ప్ప
థ్యాంక్ యూ అండి.
ఓ